హలో
ఇది శంకర్ వే కా చాల కాల్ చేసి చెప్పేసి హలో
హలో గుడ్ మార్నింగ్
మార్నింగ్ వినిపిస్తుందా
వినిపిస్తుంది
చెప్పండి అ
బ్రేక్ఫాస్ట్ అయిదా
అ
బ్రేక్ఫాస్ట్ అయిపోయింది
అయిపోయింది అండి
ఏం జైశారు బ్రేక్ఫాస్ట్
బ్రేక్ఫాస్ట్ కీమా రుటీ మ్యాంగో జూస్
అనుస్
ప్రైస్
ఇంకా
మీరేం చేశారు మేడం
ఉమ్ మ్ పరోఠా
ఉమ్
ఇ కార్డు మటన్ చేస
మార్నింగ్ తోటి తీసుకోరా
ప్రోటీన్ మటన్ తో ఇంకా
తీసుకోరా
ఎగ్ మటన్ తీసుకుంటే ఎగ్ తీసుకోం ఎగ్ తీసుకుంటే మటన్ తీసుకోం ఇ దబ్బల్ ప్రతినిక పోతె ఒక్క
ఎంటైం చేస్తారా మేడం
డైట్ అంటే నార్మల్గా డైట్ అట్లా ఏం లేదు రోజు కూడా అట్లా తినం స్వీట్స్ ఏనా ఎవరైనా ఇట్లా తెస్తే అట్లా తింటాం స్పెషల్ గా రోజు అని అట్లా ఏం లేదు
నిన్న వర్షం వచ్చిందా మేడమ్ మీకు
వర్షం వచ్చింది సాయంత్రం బాగా వేడి అయితుంది ఏండా బాగున్నది
ఆ వస్తుంది వేడి బాగైతుంది గాలి రావట్లే కరెంట్ వస్తుంది పోతుంది అస్సాలవచినై కరెంటు
హ్
వేడి వల్ల ఇచ్చట్టు అందరు కూలర్ ఏసీని ఆన్ చేస్తారు కదా
లేదు నిన్న వర్షం వచ్చి డిస్టర్బెన్స్ అయి ఉంటది ఇవాల్ల లైన్ మన్ వాళ్ళు క్లియర్ చేస్తారు. టైమ్ అయింది అంటే
ఆ రోజు అట్లనే అయితుందండి
అట్లనే
ఇప్పుడు అందరు వేసుకుంటారు. కదా ఫ్యూజ్ బాగా దాని వెయిట్ అయితే అలా వెయిట్ ఫ్రెషర్ బాగా పడి దాని అందుకు దానికోసం కొంచెం సేపు తీసేస్తారు. వాళ్ళు అట్ల కూడా కావచ్చు ఏమైనా పని ఉన్నట్లయితే
మీకు నెలకు ఎంత ఆస్తుందండీ బిల్లు
మాకా అండి మూడు వేలు అంత వస్తది టూ
అవునా అంత సమ్మర్ లో నైయితే అప్పుడుగూడ
సమ్మర్ లోనే ఎక్కువ వస్తది
మామూలుగా అయితే వింటర్ లో రెయినీ సీజన్ లో
ఇప్పుడు ఎవరైనా ఎక్కువ చుట్టాలు అట్లా వస్తే బాగా కాలుస్తారు అంటే ఇప్పుడు మొత్తం మేమే ఇంట్లో ఉన్నా అంటే అంత వెయ్యం
ఎన్ని రూమ్స్ ఉన్నాయండీ మీకు
మాకు ఫోర్
డాబా టూ బి హెచ్ కే నా
ఇంకా ఏం చేశారు
ఏం లేదండి ఆఫీస్కి వచ్చాను ఆఫీస్లో వర్క్ చేసుకున్నాం
సైడ్ డిస్టర్బెన్స్ రావద్దండి విన్నారా ఆ రావద్దు అలా
ఉహు
ఊ
ఇంకా ఏం చేశారు
కొంచెం వర్కవుట్ చేసి
ఎండ్ వర్క్స్ చేస్తారు
వర్కౌట్ దేసి బ్రేక్ఫాస్ట్ దేసి చేసి ఆఫీస్కు వచ్చేసా
వఫీస్ వెళ్తారా ఏముంటాయి ఆఫీస్ టై వ
టైమ్ టెన్ టెన్ థర్టీ
టెన్ టెన్ థర్టీ ఈవినింగ్ ఎప్పుడుొస్తారు
ఫైయి ఫైయి థర్టీ
డ్రైవింగ్ లేకుంటే బస్ ఎలా వెళ్తారు
కొంచెం టైంకి వెళ్తే అప్పుడు అప్పుడు బస్
ఉ
ఉ
ఈ సైడ్ వర్ష వర్షం వచ్చింది
ఆ మా సైడ్ రాలేదండి వర్షం
వెదర్ ఎలా ఉంది
మామూలుగానే ఉంది అంటే హాట్ లేదు కూల్ గానే ఉంది కొంచెం మామూలుగా సమ్మర్ లో ఎట్లా అయితుందో అలా లేదు కొంచెం కూల్ గా ఉంది
ఇష్టంగా మీరు ఏం చేసుకుంటరు బ్రేక్ఫాస్ట్ లో
బ్రేక్ఫాస్ట్ లేదండి రోటీ రోటీతో పాటు ఒక కర్రీ ఏదైనా ఎగ్ బుర్కి గాని అవి ఎగ్ గుర్చ గ అట్లా ఉంటే కొంచం ఇష్టంగా తింట
పప్పులు తీసుకోయా
ఆఆ
పప్పుర్ తీసుకోరా
ఆ అట్ల ఏం లేదు తింటా అన్న తినేస్తా
పుల్సూ ఆఐటమ్స్ కర్రీ పుల్సుూ కర్రీ
తినేస్తాను
మీకు వంటే చెయ్యటం అచ్చా
మీకు ఇష్టమైన పండుగ ఏదండి? మీకు నచ్చిన నచ్చిన పండుగ ఉంటది కదా.
అన్నీ ఇష్టమే.
అహా అన్ని ఇష్టమే ఉంటయి పండుగలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు గాని, పండుగ అంటేనే సంతోషకర వాతావరణ, కాకపోతే అన్నింటిలో పసందయిన పండుగ
జాన్
ఆ రంజాన్ బాగా నచ్చుతదండి.
ఉమ్
రంజాను థర్టీ డేస్ ఉంటది కదా అది.
ఆ థర్టీ డేస్ కూడా ఉ ఉండచ్చు, లేకపోతే ట్వంటీ నైన్ డేస్ గుడా
ఆ మొత్తానికైతే నెల ఉంటది.
ఆ నెల
ఆ నెలలో ఏమేమి ఉంటదండి అందులో? అంటే ఆ థర్టీ డేస్ లో ఏం చేస్తరు?
థర్టీ డేస్లో
ఉమ్
మాకితరా అవి నర్సరీ
తరావి అంటే
నై టు ఇప్పుడు యై ద్ ఉంచి టెన్ థర్టీ టెన్ ఫార్టీ వరకు నమాజ్ చదువుతారు రోజు.
యై అంటే ఎక్కడ గుడా అదే టైమా?
ఆ
ఎక్కడ గుడా అదే టైముంటదా?
ఆహా కొంచం టెన్ ట్వంటీ మిన్ ఫిఫ్టీన్ మిన్ డిఫరెంట్ ఉంటది. అంటే వేరే వేరే లాగా వే రే మసీద్ లాగా వేరు వేరు వాళ్ళు ఇష్టమైన నా
తరావి మసీద్ లో ఉంటదా, అంటే తారావి అంటే ఏంటి నమాజేనా?
నమాజే కాకపోతే మాకు రాని చదరు బాడగ
ఆ అంటే ఉ టోటల్ ఖురాన్ ఒకే రోజు చదువుతరా?
ఒక్కరోజు కాదండి ఒక పార ఒక రోజు. ఇప్పుడు థర్టీన్ ఆ ఇప్పుడు ఒక్కరోజా ఫస్
ఇప్పుడు రోజుకి ఒక పార అంటే మరి ట్వంటీ నైన్ డేసైతే మరి, ట్వంటీ నైన్ పారాలే అయితయి కదా. ఇప్పుడు పో నేను కురాన్లో ముప్పై పారాలుంటయి కదా
అంటే దాన్ ఇంకా కొంచం రెండేసి మూడు పేజులు ఎక్కువ సదుర్నాన్
ఉమ్ ఇప్పుడు మరి థర్టీ డేస్ ఉంటే?
దాన్ని బట్టి ఇప్పుడు అర్ధమైతది కాదేప్పుడు కావాల్ రొండు ఒక రొండ్ సౌదీ లో ఫస్ట్ ఒక రోజు ఫాస్టేయితది.
అట్లా కాద్ అట్లా కాదండి, రంజాన్ ఇప్పుడు ట్వంటీ నైన్ డేసే ఉంటయ్ థర్టీ పారాలు ఎట్లా కంప్లీట్ చేస్తరు, రోజుకొక్కటే చదువుతారేమో?
రోజు ఒకటే దాని పైన రెండు మూడు పేజీలు ఎక్
అంటే రోజుకు ఒకే పార చదవాలని అట్లా రూలైతే లేదుగా?
రూల్ లేదు, సిస్టం ప్రకారం లేకపోతే ఇయ్యాల తక్కువ సదువుతరు, ఎక్కువ సదువుతారు.
ఆ నేన్ నేనా నేనేమనుకున్నా అంటే రోజు ఒకే కాడ చదువుతారేమో అని
నువ్వే అని కాదు వన్ అండ్ హాఫ్ కూడా చేయొచ్చు లేకుంటే టూ కూడా చేయొచ్చు
మన వీలుని బట్టి అన్నాన్ని బట్టి ఒక రోజు తక్కువ ఒక రోజు ఎక్కువ కూడా చదువుకోవచ్చు
ఉ ఇంకా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయితే పది రోజులు ఫిఫ్టీన్ డేసు ఇలా ఎక్కువనే చెప్తారు దాని తర్వాత స్లో చెప్తారు
ఉ హు
ఇప్పుడు పండగ దగ్గర వస్తున్న ఇప్పుడు తగ్గనే అయిపోతది
ఉ అందులో రోజా కూడా ఉంటారు కదా
ఆఫ్ రోజా క్లోజ ఉంటమ్
రోజా అంటే ఫాస్టింగ్ గదా
ఫాస్టిక్
ఉ హు
ఆ
ఎట్లా ఉంటారండి రోజా ఇప్పుడు మామూలుగా మీ బీ వేరే వాళ్ళుంటారు గదా అంటే అన్నం కాకుండా టీ అంటే వేరే మతం వాళ్ళు ఉంటారు కదా అన్నం కాకుండా అని తింటూ ఉంటారు
ఆహా అట్లా కాదు మవి
వాటర్ తాగుతారండి
ఫోర్ ఓ క్లాక్ కీ ఉంటా అన్నం ఈ మాకు సైరన్ ఉంటది సైరన్ అయి అంటే ఏం తెలియకూడదు ఏం తానకూడదు
సరే మేడం ఉంటాను కొంచెం